హలో
బాగున్నారండి
హు బాగున్నారా అండి వినిపిస్తుందా
వినిపిస్తుందా వినిపిస్తుంది సిగ్నల్ ఇష్యూ ఏమని చెప్పేసి అట్లా చేయాల్సి వచ్చింది బట్ సిగ్నల్ ఓకే సిగ్నల్ ఓకే న అండి వర్షం పడుత మాకలే ఇప్పుడు
అవునండి
హు
ఇక్కడ వర్షం లేదు వానా లేదు ఏం లేదు
మీకు చిన్నకు చిన్న నీకు సౌండ్ వినిపిస్తా ఉ ది లైట్ అంటే నేను లోపల లోక్లు ఉన్నానండి
ఉహు సౌండ్ ఏ వినిపిస్తలేదు
ఉమ్
ఇక్కడ వాన రాలేదన్న వారం అయింది వాన వానలే లేవు
అవునా
ఎండ ఫుల్లు ఎండ
హ్మ్
అసలు బయటికి పోలేము అట్లాంది ఎండ వాన అచ్చాక ఏమో
ఉమ్ అయిందా డిన్నర్ అయిందా
ఇంకా లేదు చేయాలి పాప చేస్తుంది పాప చేస్తుంది వాళ్ళు ఆయన తిని పండు కున్నాడు
ఉమ్
నేను ఒక్కటి ఉండాలి చెయాలి
బాబు తన్నడ
బాబు లేదు పా పో పండకు పోయినాడు వాడు
ఓకే ఇప్పుడు మీరను
నేను పాపం ఆయన ముగ్గురే
ఓకే వెరీ గుడ్
ఉ
ఓకే
చిన్న కూతురు ఉంది చిన్న కూతురు హాస్టల్లో ఉందండి
ఉహు ఇప్పుడు మీరు మీ హస్బెండ్ గారు మీ పెద్ద పాప
పెద్ద పాప చిన్న కూతురికి సిక్స్త్ క్లాస్ లోనే సీట్ వచ్చింది
గురుకులలా
ఉహూ గురుకుల కాదు మామూలే గురుకుల గా రాలేదు మామూలదేవచ్చింది సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ సీట్ వచ్చింది అప్పటి నుంచి హాస్టల్లో వేసినాము ఆ పాప అక్కడే సెట్ అయింది హాలిడేస్కీ మాత్రం వచ్చిపోతుంటది
ఉ
పెద్ద పాపకు ట్రై చేసినాము రాలే
ఉ
ఫ్రీ సీట్
ఉ
బాగుంటది హాస్టల్లో ఫుడ్డు అంతా బాగా పెడతారంట మూ మూడు పూట్ల వేడి వేడిది చేసి పెడతారు
అంటే హాస్టల్స్ అంటే గురుకులాలు కాకుండా ఇంకే టైప్ లో ఉంటాయి మరి అటు వైపు
గర్ల్స్ హాస్టలు
ఉ
గర్ల్స్ హాస్టల్
అంటే బీసీ వెల్ఫేర్ ఆ ఆ టైప్ ఆ
హాస్టల్ పేరు ఏమో ఉంది
బీసీ వెల్ఫేర్ అంటుంటారు అదేనా
ఉమ్ బీసీ వెల్ఫేర్ అని ఉంటుది అదే
ఉమ్
ఏజీ పిపి ఏమో ఉంది.
ఉమ్మ్
ఏజి పీపీనో ఏమో ఉంది.
మ్ మ్
కేెజీ బివిఎన్
కేజీ బిబిఎన్
ఆ గర్ల్స్ హాస్టల్ కస్తూర్బాయి కస్తూ గర్ల్స్ హాస్టల్
కేజీ బివి అంటుంటారు లేండి.
ఆ ఆ
కస్తూరి బాయి విద్యానికేతనికి సంబంధించి ఏవో ఉంటాయ్. బానే ఉంటదండి మంచి వెల్ సర్వీసెస్ అవి
మ్మ్ బాగ్నే ఉంటుందంట పొద్దున టిఫిన్కి ఇడ్లీలు దోశ పూరి పొంగలు అవి పెడతార అంట మధ్యాహ్నం భోజనానికి అన్నము పప్పు రసము. సాయంత్రము అన్నం సాంబారు మజ్జి జ్జిగ మళ్ళ స్నాక్స్ ఫుడ్ బాగ పె డుతున్నారండి. మ్మ్ క్లాసెస్ కూడా బాగానే జరుగు తాయి బాగ చెప్పిస్తారంట
ఆ గర్ల్స్ హాస్టల్కా ఇప్పుడు మెజారిటీ ఏంటంటే ఇక్కడ కూడా గురుకులాల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ గర్ల్స్ ని చైతన్యవంతులు చేయాలి. వాళ్ళు ఇంటికే పరిమితం కాకూడదు వాళ్ళకంటూ ఒక ఐడెంటి టి ఇవ్వాలనేది సొసైటీ లో చాలా మార్పు వచ్చిందండి గర్ల్స్ విషయంలో సో ఒక చదువు ద్వారానే వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు వాళ్ళు ఏమంటారు ఒక బానిస సంకెళ్లు తెంచుకొని పైకొచ్చే విధంగా ఆ ఎదగాలని చెప్ చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి మంచి స్కోప్ తీసుకొస్తుంది.
అవును బాగ చదిపిస్తన్నారు. బాగ చెప్పిస్తన్నారు.
స్త్రీలు కూడా గర్ల్స్ అయినా మహిళలని ఎవరైనా మగవాళ్లతో సరిగా త్తు ఉండాలి. అన్ని రంగాలలో డిఫెన్స్ లో కానివ్వండి మెడికల్ సైన్స్ లో కానివ్వండి. మరి ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ టీచింగ్ విషయంలో గానివ్వండి.
మ్మ్
ఒక బానిస బతుకు అనే మహిళ ఆడది అంటే అబల కాదు సబలనే ఒక నినాదం ప్రూవ్ జేయాలని చెప్పేసి ఆ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకున్నదన్మాట సో ఇన్న్ నిజంగా చెప్పాలని నిజంగా చెప్పాలం అంటే మహిళలు ఈ రోజులో ఆ పురుషుల కన్నా గాని ఎక్కువ సంపాదిస్తున్నారు. చాలా రంగాల్లో హ్మ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మహిళ ఒక్కొక్క ప్యాకేజ్ వచ్చేసి సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా ఒక్కొక్కళ్ళు వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి థర్టీ లాక్స్ ఫార్టీ లాక్స్ రూపీస్ అందుకునే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు.
అవునండి.
ఉమ్ ఎక్కడ దాకేందుకు మొన్న మన మన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూరు లో కూడా మహిళలే పా ఫైటర్ జెట్ నడిపి మంచి ఆ ఉన్నతమైన శిఖిరానికి భారతదేశానికి మం మంచి పేరు తీసుకొచ్చారు ఇంటర్నేషనల్ వైడ్ గా
అవును
ఉమ్ సో ఇంకెన్నాళ్ళు ఈ బానిస సంకేళ్లు అని జెప్పేసి వాళ్ళు గూడా ఏంటంటే మనం చైతన్యంగా ఉండాలి సొసైటీని చైతన్య పరచాలి
అవును
అంటే ఓన్లీ ఇంటికే పరిమితం కాదు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి వాళ్ళకి బతుకునివ్వాలి వాళ్ళకి హక్కు కలిగించాలి అని ఒక మంచి కాన్సెప్ట్ తో గవర్నమెంట్ ఉన్నది సో ఏంటంటే త తల్లిదండ్రులు ఏంట్ ఏంటంటే ఆ ఆ అవకాశాన్ని మన పిల్లలకి ఆడపిల్లలకి అంది అంది చే విధంగా మనం సొసైటీకి మంచిగా ఇచ్చే విధంగా మనం చేయాలన్మాట అట్ల అట్ల చేయ్యాలి కంపల్సరిగా వెల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తోనే వాళ్ళ జీవితాలు మారుతాయి అనేది నా నమ్మకం నాకున్న అనుభవం లో నాకున్న విధానంలో
అవును అన్న
ఉమ్ అట్లా ఇక మీ విధానం ఎట్లా అనేది ఇక మీరు చెప్తే వినాలి మీకు దెల్సిన
మా విధానం ఏం లేదు మీరు అన్నట్లుగా అట్లే చేయాలన్న పిల్లలు ఆడపిల్లలు స్ట్రాంగ్ ఉండల్ల ఏం ఏ విషయాల్లో గానీ స్ట్రాంగ్ ఉండాలి ఫస్టు ఏం చె ఏం చేసినా ఏమన్నా తట్టుకునే శక్తి ఉండాలి ఫస్ట్ ఫస్ట్ అఫ్ ఆల్
ఉమ్ వెరీ గుడ్ అంతే ఉండాలి వాళ్ళు గూడా చాలా మంది ఈ రోజుల్లో లేడీస్ బస్సుల్లో గూ తున్నారు కండక్టర్ లో వర్క్ చేస్తున్నారు లారీలు తోల్తున్నారు ఆటోలు తోల్తున్నారు మళ్ళీ ఈ మహిళా క్యాబులు నడుపుతున్నారు
ఆ క్యాబులు కూడానే నడుపుతున్నారు ఊ ఇది రాపిడో చేస్తున్నారు
రాపిడో అవునవును
ఉమ్
అట్ల చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయస్ లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయ్ కదా
ఆ
నైట్ షిఫ్ట్స్ లో లేడీస్ ఎంప్లాయస్ కూడా ఉంటారని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని లేడీస్ ఆ డ్రైవ్ చేసే వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి కంపెనీస్
ఆహా
వాళ్ళకి గూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో పాటు వీళ్ళకి సిక్స్టీ ఎయిటీ థౌసండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఉండే వీళ్ళకి ఫార్టీ థౌసండ్ ఉంటుంది సాల్రీ ఆ లేడీస్ మంచి ఎందుకంటే వాళ్ళు సెక్యూర్ తీసుకెళ్ళి సెక్యూర్ తీస్ రావాలి కదా ఆ అట్ల ఒక మం ఈ ఉద్దేశంతో వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వాళ్ళకి మంచి ప్యాకేజ్ తో పాటు మంచి అది ట్రావెలింగ్ ప్లస్ ఫుడ్ ఎలివెన్సెస్ సో వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ కంపెనీకి మంచి గ్రోత్ తీసుకొచ్చుకుంటున్ననమాట
ఉ హు అవును
ఉ సో ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే నినాదంతో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా వరకు వాళ్ళకి మంచి అవకాశాలను అంది ఇచ్చే విధంగానే తయారవుతున్నాయి
బాగా చేస్తన్నారు అదంతా ఆడపిల్లలు వెనకకు వెయ్యకుండా ముందు
ప్రొటెక్ట్ చేస్తున్నారు నీకు ఇప్పుడు మన ప్రైవేట్ బ్యాంకింగ్ లో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ లో కానివండి మరి మంచి జనరల్ మేనేజర్ స్థాయి చందాక వచ్చారని ఒక లేడీ మహే దట్ ఆమె కూడా మంచి ప్యాకేజ్ ఆమెకు సంవత్సరానికి వచ్చేసి ఎన్ని ఎన్ని కోట్ల ప్యాకేజ్ అని కూడా విన్నాం ఒకసారి
ఆ
ఆ అట్లా మంచి హెచ్డిఎఫ్సి లో కానివ్వండి ఇంకా ప్రైవేట్స్ బ్యాంక్ కానివ్వండి
ఉ
కొటక్ మహేంద్ర బ్యాంక్ లో అట్లాంటి వెళ్ళనన్న ఆర్గనైజేషన్స్ లో కూడా మంచి కార్పొరేట్ బ్యాంకింగ్ స్థాయిలో కూడా మంచి ప్యాకేజెస్ అందుకుంటున్నారు లేడీస్
అవునండి
ఏం లేదండి డెడికేషన్ ప్లస్ హార్డ్ వర్క్ ఈ రెండు ఉంటే ఆ ముందుకెళ్తారు మెయిన్ హార్డ్ వర్క్ కంపల్సరీ ఉండాలి ఆ లేజినెస్ అనేది ఉండకూడదు
ఉండకూడదు అవును
కంపల్సరీ నేను ఈ పని చేయగలను అనే ఒక మంచి కాన్సెప్ట్ ముందు కెల్లి బి పాజిటివ్ ఉండాలండి బి పాజిటివ్ యాటిట్యూడ్ కంపల్సరీగా ఉండాలి ఎప్పుడైనా
ఆ చేయగలము ఎంత ఇది ఇది ఎంత ఇది ఏమవుతుంది చేయగలం అనేది ఉండాలి
ఉ అట్లా చేస్తున్నాం అనుకోండి మనం సొసైటీ లో మంచిగా వెళ్తాం అనమాట
ఉ
ఎట్లా అండి ఇంకేం చేస్తున్నారు
ఇంకేం లేదండి కసు నుక్తానా అంతా అయిపోయింది మీరు తిన్నారు కసువుడిచేసే నేను బోన్ చేయాలి
ఉ హు
ఉ
అంటే కొంతమందిరి కొన్ని చోట్ల నైటు అట్లాంటివి చేయకూడదు అంటుంటారు కదా
ఇకేమి పిల్లలు ఉండే పని అవన్నీ నియమాలు పట్టించుకుంటే అట్లే ఉంటాం అసలు ఇంట్లో ను అంతా చిన్నపిల్లలు ఉండే పని కదా ఊచకోల్సిందే
ఉ
అంటారు వెళ్ళంతప్పుడు కసువు ఊడ్చికూడదు కూడదు అని అంటారు చిన్న పిల్లలు అది ఇది ఎత్తేస్తు ఉంటారు అది ఇది చేస్తు ఉంటారు మనమయితే ఏది యడ అక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాము యడ సర్దలో ఆడ సర్దేస్తం చిన్న పిల్లలకు తెలియదు కదా
ఉ
తప్పదు చేసుకోవాల్సిందే
అవును
మా కల్ల వరలక్ష్మి పూజని బాగ చేస్తారన్న
అవునా
అయితే వరలక్ష్మి శ్రా శ్రావణ మాసం వస్తాయి అప్పుడు శ్రావణ మాసంలో శుక్రవారాలు నాలుగు ఐ ఆరు ఐదు ఆ శుక్రవారాలు వస్తాయి
ఉ
శ్రావణ మాసంలో ఐదు శుక్రవారల్లో ఎప్పుడైన చేసుకోవచ్చు శుక్రవారం శుక్రవారం శ్రావణ శుక్రవారం వస్తుంది అప్పుడైన చేసుకోవచ్చు ఎప్పుడైతే బాగ ప్రాసెస్సు అమ్మవారిని తెచ్చుకొని పట్టు చీర తెచ్చుకొని నైవేద్యాన్ని పెట్టి
ఉ
బాగ ఇంట్లో పూజ చేస్త
ఉ
ఉ
ఇంకా ఇంకేం ఇంకేం చేస్తుంటారు
ఇంక నైవేద్యాలు పెడతారు ఐదారు రకాల వంట పిండి వంటలు బ
హు
చిత్రనమూ పులిహోర దద్దోజనం పిండి అంటే ఇది అరిసెలు కుడుములు అంటారు
కుడుముల కుడుముల అయి చాల ఇష్టం అండి నా కుడుములు అంటే కూడ చాల ఇష్టం